హలో ఏం చేస్తున్నారండి
నేనేం చేయట్లేదు మీరు
నేను ఇప్పుడే పడుకోడానికి ఆలోచిస్తాన్నాను
హ్మ్ ఏం సంగతి ఏం ఏం విశేషాలు
ఏమున్నాయండి చెప్పలా
నువ్ చెప్పాలి ఎం చేస్తున్నారు ఈరోజంతా
ఈరోజంతా ఏం చెయలేదండి ఈరోజంతా బ్యాడ్ లక్ యే
బాడ్ లక్ ఆ
ఆ ఏంలా ఊరికే కాలేజీ లో జరిగే సంఘటనలు చూస్తా ఉంటే
ఎం జరిగి
కొంతమంది ఉన్నారులేండి మా స్నేహితురాళ్ళు వాళ్ళు ఊరు ఊరికి ఆట పట్టిస్తావుంటారు
అది సహజమే కదా
సహజమే అది అంటే ఎక్కువ ఈ రోజు అయిపోయింది
ఎక్కువ అయ్పోయింద ఆ ఏం చేశారు
అరి అరుస్తున్నారండి ఎరన్ కనిపిస్తా అంటే అరుస్తున్నారు
అరుస్తా ఉన్నారా అరిస్తే ఏమైంది
అందరూ వింటే ఎట్లా అండి మళ్ళీ వేరే వాళ్ళకి తెలిస్తే అది చానా మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది
ఏం గొడవ అవుతుంది వేరే వాళ్ళు తెలిస్తేమి తెలవాలనే కదా అరిచేది
అక్కడెవరు లేర్లేండి తెలియడానికి కూడా
ఆ
ఆ ఇంకో ఏం ఏం సమస్యా
స్తేమైంది
అరిస్తే అందరు చూస్తారు అంటే వాళ్ళ క్లాస్ వాళ్ళు
ఆహా వాళ్ళ క్లాస్ వాళ్ళు చూస్తే ఏవైతుంది
వాళ్ళ క్లాసు వాళ్ళకి ఆ అమ్మాయి బాగా తెలుసు
ఓహా
హ్మ్
అందుకని ఆట పట్టిస్తున్నారా
ఊ
అది నీకు సహజమే కదా దానిలో ఏముంది దానిలో బ్యాడ్ లక్ ఎందుకు
ఏం లేదు ఉరికే ఈరోజు మామూలుగా
ఆ
ఎప్పుడు అంతగా ఆట పట్టించారు ఈ రోజు చాలా ఎక్కువ ఆట పట్టించారు
మీర ఆట పట్టించన్నారు ఇంకెందుకు ఫీల్ అవ్వడం దానికి బాడ్ లక్ అనుకోవడం ఆ మీరే ఆట పట్ ఆట పట్టించారు అని చెప్తా ఉన్నారు ఆ సపోర్ట్ చేయకుండా నవతాన్నారనే నవ్వుతా అంటే ఏమైంది అంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నవ్వుతన్నారు
ఆ కొంచెమనా హెల్ప్ చేయ్యాలి కదండి సహాయం చేయ్యాలి కదా
సహాయం
హ అట్లా అనకూడదు అని చెప్పాల
ఆట పట్టించేటప్పుడు ఎవరు సహాయం చేయరు ఇంకా ఎక్కువ చేయాలనే చూస్తారు
సరే చూద్దాం రేపు అంటే ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం మేము కూడా ఆట పట్డిస్తాం
ఓకే ఇంటిక వెళ్తే ఏమాట పట్టిస్తారు
ఇంటి నుంచి వచ్చిన తర్వాత
ఓహో ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దొరికితే మళ్ళీ ఆడబట్టిస్తారు అంటున్నారు
ఉ ఆ అట్లా నవ్విన వాళ్ళకు కూడా ఇంకొకరు ఉన్నారు వాళ్ళ ద్వారా ఆట పటిస్తాం
ఎవరున్నారు
ఎవరో ఉన్నారులేండి
అవునా
ఎళ్ళనా ఎళ్ళేనా ఎళ్ళనా వాళ్ళు
ఎల నానా ఏన్లనా
ఎలనా
ఎలనా
ఎళనా
పోతారా చెప్పండి
పోతాను మీరు వెళ్తారు కదా
నేనే వెళ్ళన్నా
ఉ చూద్దాం చూద్దాం
కానీ మీకు కాదండి అలా ఆట పట్టిస్తే ఆట పట్టిస్తే దానిలో ఏ ఉంది
మిమ్మల్ కూడా పట్టిస్తామని చెప్తాను నాకేం ఎం నాకు
నేనే క్లియర్ నేను ఒక్క మాట కూడా నేను అసలు ఏం చేయలేదు నేను అసలు మనం నేను అసలు ఏం అసలు ఒక్క మాట కూడా మాట్లాడలే
మీరు మాట్లాడలేదని నాకు తెలుసు
ఆ
ఆ
నేనేం చేసినా అయితే
మీరు నవ్వుతున్నారు
నవ్వడం కూడా తప్ప నవ్వు ఆరోగ్యానికి మంచిది చాలా నవ్వితే ఇంకా ఆయుష్ పెరుగుతుంద అంటారు
ఉ మరి అన్ని చోట్ల నవ్వకూడదండి
అన్ని చోట్ల నవ్వన నన్ను మెంట్లాడ్ అనుకుంటారు అయినా నాకేం ప్రాబ్లం అయినా నవ్వుతా
ఆ
ఆ
మీకేం జరిగినాయి మీరు కాలేజ్ లో కళాశాలలో విషయలు
మా కళాశాల పెద్ద కళాశాల చాలా విషయాలు జరిగేది ఈ చాలా విషయాలు జరిగే ఉంటుంది కానీ నాకేం జరగవు అంతే
ఊ తిన్నారు
నేను ఏం తిన్న అన్నం అన్నమే చి ఫైడ్ రైస్
ఏడ పి అంటే మీరున్న నివసిస్తున్న పీజీలో తిన్నారా లేదంటే బయట వెళ్ళి తిన్నార అలా
బయట బయట ఎల్ మీరు తినే ఏవంటర్ మీరు తన్ చ ఆ బయడ తిన్నలేదం
అవునా నన్ తిననండి మీన్ తినమండి బయట్ టా మేము చాన
ఆ అవునండి బాగా కనప కనపన్నారండి పాపం ఈ రోజు పాపం అలా ఎందుకో మీరే అనుకుంటున్నాను బయట కన పన్నారు మీరే అని ఆశిస్తున్నాము బయట తినాలని కోరుకుంటున్నాము
లేదండి అది మీరు భ్రమ పడింటారేమో
అవునాండి ఆ సూపర్ మార్కెట్ పక్కనేద షాప్ ఉందండి దానిలోకి వెళ్ళినారండి ఎవరు
అవునండి మీర ఎక్కడుండిన్నారు
మేము చూసినామండి ఎక్కడో ఎక్కడ నుంచో
మల్ళి
అందుకే అక్కడికిళ్ళినారు కదా
లేదు మీ లేదు
ఆ ఓకే
పోదాం అనుకని పోయినాం
ఆ
ఊ
అబ్బా బలే ఆడుకోవచ్చండి బళ్లే ఆడ పట్టించండి మిమ్మల్ని చాలా బాగా దొరికేస్తున్నారు
ఏం చె మీరు కూడా దొరుకుతారులే మీరు కూడా దొరుకుతారులేండి సమయం ఎప్పుడు ఒకే దగ్గర ఉండదని తిరుగుతా ఉంటది అటు ఇటు ఇటు
అదే అటు ఇటు తిరిగినా నేను నన్ను అనేకి ఏమి ఉండవండి అలా
మిమ్మలానేకి చానా ఉన్ ఉంటాయండి మీకు చానా మంది తో మీరు చానా మందితో మాట్లాడుతంటారు నేను చూస్తానే ఉంటా కదా. పద్దున్నేనే మీరు లిఫ్ట్లో నున్ చ్చి దిగారు అప్పుడే పట్టించలంటే ఆడే పట్టించచ్చు ఆట.
ఓ ఆడ పట్టించినారు కదా అప్పుడు
ఎందుకో
ఆ పట్టించినరుగా
అవును అన్
ఆ ఆ మీరు అప్పుడు పట్టించినారు నేను దానికి రివెంజ్ తీసుకోవాల్సిందే ఆ లిఫ్ట్లో నేను వదిలేసిన కావాలని.
ఆహా
అది ఆ
మీ నేనేం అంతగా ఏం పటిలే జస్ట్ ఊరికే ఉ ఉ ఆ అన్నా అంతే.
నేను ఉ ఆ అ ఇ ఇ ఎ ఏ బి సీ కూడా అనలేదండి అ ఆ ఇ లు కూడా అనలేదు.
ఇంకా ఎప్పుడన్నా కనిపిస్తే అప్పుడు మాట్లాడతాం.
ఉ అవునండి నేను కూడా చెప్తానండి
ఇంకేం లేదు లేండి ఇంకా
ఉ చాలా చాలా చాలా చాలా తెలుస్తాన్నాయ్ బానే హ్ ఓహ్ ఏవో తెలుస్తూ ఉన్నాయ్ నెమ్మదిగా చ్ మీ అంత ఫాస్ట్ గాకపోయినా ఏదో స్లోగా తెలుస్తా ఉన్నాయ్.
ఇందుకేనండి ఆపేస్తాన్నా మాట్లాడం
ఏం ఆపేస్తున్నారు
మీ మీరు ఆట పట్టిస్తారు చూడు ఆ విషయాన్ని ఇంకా ఇంకోసారి మేము
ఎందుకు అయ్యో అయ్యో ఎందుక్ కండి అలా ఆట పట్టిస్తున్నారని చెప్పి మీ యొక్క
నా హహు
మీ యొక్క
స్నే మాదేం స్నేహం కాదండి
అయ్యో స్నేహం అంటే నేను మంచిగా మంచి స్నేహం ముంచి చెప్ తండి మీరు అడుకునే స్నేహం కాదు
నేనేం అనుకోలేదండి స్నేహం ఒకటే ఉంటుంది మంచో చెడో ఏం లేదు ఒకటే ఉంటాది.
త్తం నీయలాదరు
ఉహు వదులుకుంటామం మనం వదులుకుంటాం
వొదులుకుంటారా
మేము ఎందుకు వొదులుకుంటాం మా స్నేహం చానా గెట్టిది.
ఆహా
ఉ
అసలే ఓకే మెంటార్
ఓకే మెంటారని ఇంత వరక్ కల్ అసలు ఒకసారి కూడా మెంటా దగ్గరకి పోలేదండి మేము.
మెంటరప్ దగ్గర పోకుండానే
మెంటార్స్ కల్స్ ఆ
ఇంకేమండి సంగతి మా మెంటారు కాదు కాదండి
ఆ
ఆది నీ స్నేహితులు చ్చి నీ స్నేహితుడచ్చి
స్నేహితురాలు
యొక్క మెంటార్
స్ ఓకే మీ స్నేహితురాలు మీ బెస్ మీ మంచి స్నేహితురాలు
అవునా మంచి స్నేహితురాలు కి ముందు ముందు రూల్ నెంబర్ నేను
ఎవరండి మీకు మెంటారయితే
సంగీతా అని
సంగీత
ఉమ్ మీక్ మీకు తెలుసుండదేమో అండి
తెలిసిన్ తెలుస్తది మాకు ఎన్ పి టీ ఎల్ కొచ్చిండని పెద్దాక ఇకో
అవును సైకొనే ఎలా జరుగుతున్నాయి క్లాసులు దివ్యా ఆ దీపిక ఆ అ
ఆ అమ్మాయి ట్రైనింగ్ ఏమొద్దని లెటర్ ఇచ్చేసింది గాబట్టి ఆ అమ్మాయి
ఎస్
ఉమ్
ఉమ్
ఏమో రేప్ కాలెజ్కేల్తరా
రేపు కాలేజీకి వెళ్ళాలి తప్పదు చదువుకోవాలి కాబట్టి అని అనుకుంటాం చదువుకోవడం తప్ప అన్నీ చేస్తాం
ఆ ఒబ్బా
ఏదో మీ అంత కాక పోయినా కొంచెం కొంచెం నేర్చుకుంటూ
తెలుస్తాంది
ఉమ్ తెలుస్తాంది
ఆ మీకీమధ్య బ్రేక్ టైమ్స్ తగ్గిపోయాయి
తగ్గిపోయినయన్ ఆ వాళ్ళు పంపియట్లేదు ఏం చేయమంటారు మీరలా తిరుగుతా ఉంటరు ఎప్పుడు బ్రేక్ లో మేమలా చూస్తా ఉంటాం
హా మేము మా బ్రేక్ సమయం అయిపోయే టైంకి మీరోస్తరు
ఉమ్
ఆ
బావుంది కాలేజ్ కదా మీకు నచ్చిందా
మచ్చింది
నచిందా
ఆ
ఉహు ఏం నచ్చింది కాలేజీ లో
కాలేజ్ లో మనుషులు నచ్చారు
మనుషులా మనుషులు కాకుండా
కొండ చెట్లు
చెట్లా
ఊ
చెట్లు బిల్డింగులు కార్లు ఉ చెప్పండి ఇంకా చెట్లు చేమలు చీమలు పుట్లు పాములు
మేముప్పుడు పోలేదండి మీరే పోయింటారేమో
అవును రోజు రోజు ఒక్కొక్క పుటలోకు పోతా ఉంటాండి
రోజు అంతా ఏమో తెలీదండి నాకు ఈ మధ్య మిమ్మల్ని చూడట్ లే
అయ్యో మీరు పుట్టలో ఉంటే మమ్మలు ఎట్ట చూస్త
మీరు పుట్టల్లో ఉంటే మేం చూడలే మీ అక్క ఏం పనండి పుట్టల్లోకి
అదే మీరు పుట్ బుట్ట బయట
మీరుంటారు కాబటి నేను చూడలేకపోతాను ఎందుకంటే మా కెం మాకు పనిలే కదా అక్కడ చెట్లల్లో అట్ల
ఒకయ్యయ్యో మాకు అస్సలు పనిలేదండి
తెలుసు గా
మాకు అయ ఎక్కడ ఉంటాయ కూడా తెలియదండి అమ్మా అంత అమాయికులం మేము
చానా అసలు కాలేజ్ మొత్తం
ఉ కాలేజ్ మొత్తం అమయికుడు ఎవరు అంటే నన్నే అంటారండి
ఆ రివర్స్ చేసుకుంటే ఫస్ట్ ఫస్ట్ నేనేనండి
అవును ఫస్ట్ నానేమ కదా తెలుసు మొ ఇట్ట మొదటి పేరు నాదే
ఊ
చెప్పండి
ఏమండి సరేనండి బాయ్